హలో నమస్కారం
హలో
నమస్కారం బాగున్నారా
బావున్నాం మీరు బావున్నారా
మేము చాలా బాగున్నాం మీరు ఏం చేస్తున్నారు
ఉన్నాం ఊరికే మీరు
ఊరినే ఉన్నం అని ఏదన్న పని చూసుకోండి ఎప్పుడు ఊరికనే ఉన్నాం ఊరికనే ఉన్నా అనుకోకుండా
ఏం పని చెయల్లా ఏం చేయం ఊరికే ఉండేదే
మళ్లీ దాన్ని గొప్పగా చెప్తారు
ఓవరాక్షన్ చెయద్దు ఏమి కత
ఏమి అంతా ఎక్కువ చేస్తాన్నవు అయిపోనంక చెప్తా ని పని ఏం తిన్నవ్
ఏం తినలేదు నేను ఏం తిన్నా అంటే పులిహోర తిన్నా నువ్వు
మధ్యాహ్నం పులిహోర తిన్నావా
ఆ
మనమంత రివర్సేలే నేను దోస తిన్నా మధ్యానం
అవునవునులే మార్నింగ్ రైస్ తిన్నవా నువ్వు
లేేదు పొద్దున దోసే మధ్యానం దోసే
కడుపా లేకపోతే ఏందది
నాకు ఎందుకో దోస తినబుద్దయింది తిన్నా
నువ్వు మనషివే గాదు అయితే
ఉమ్ ఉ ప్రపంచంలో మీరు ఒకటే మనుషులు మీగిత అందరు పశువులా
ఆ
మనశ్శాంతి పనుకుందామంటే ఏదో ఒకటి ఫోన్ వ త్తాంది
స్కూటీ వచ్చా
ఆ ఈ రోజు జస్ట్ అది ఇసక ఉంది మొత్తం అది గ్రౌండ్ కదా మొ మొత్తం మట్టి ఉంటది అట్లా పో తాంటే చిన్నంగా చిన్న చిన్నంగా అని మా డాడీ ఈ చిన్న చిన్న చిన్న చిన్న చిన్నంగా అంటా టడు నా కే భయము మా నాయన అనేకి ఇంగ ఇంగా భయం అయితది
అవునండి
అట్టట్టే నడిపిన
స్కూటీ వేసుకొని రా ఇంటి దగ్గరికి
హ్మ్ డైరెక్ట్ హాస్పిటల్ కే పోవచ్చు గ హ
ఇంకేమమ్మ
హ్మ చెప్పల మీరు అంత పెద్ద బండి నేను ఎట్లా నడుపుతారు నాకు అర్థంగానే మన నాయంది ఈ రోజు ను పెట్టుకోయింటేనే నాకు ఎట్లో ఉంది అసలు ఎంత బరువు ఉన్నట్టుంది
అది నేర్చుకుండే విధానంలో ఉంది
మీరు డైరెక్ట్ పెద్ద దానితోనే ట్రై చేసినట్టున్నారు
కాదు కాదు ఫస్ట్ సైకిల్ నుంచి ట్రై చేస్ మరి స్కూటీ మరి బై పెద్ద బైక్ పెద్ద బండి
పెద్ద గేర్ బండ
ఆ
గేర్ బండి ఒచ్చా
ఒచ్చు
ఉ హు
ఆ
ఈవ్
అట్ల ఎందో
ఉ మముల్గా లేదే మీలో టాలెంట్ అంతా డాగి లోపలే దాచిపెట్టుకున్నావ్
తెలియకూడదు కదా అట్లా
హ్మ్ అవును అట్లే ఉండండి
ఇంకేమి
చొప్పల నాకు నిద్ర వస్తంది ఒ పక్క ఇంకా సమయం ఇంకా ఉంది కాబట్టి ఇంకా మాట్లాడండి
మా నాయన పిలుస్తన్నాడు
ఉ అట్ల మధ్యలో వదిలేసి పోతే ఏమి ముందే చెప్పినాము ఎట్ల ఎట్ల ఉండల్లా అని పది నిమిషాల వరకు మీరు కచ్చితంగా ఉండాల్సిండేదే
కిందా తప్పుపోయింది అది
పెట్టండి అట్లే ఇంట్లో ఏం పికుతున్నారు
కింద మానాయన
ఉ సిగ్గులేదు అన్ని తప్పు తప్పు చేసేటివి ఆ
ఆ నాన వస్తన్ నాన
ఆ అయిపోయినవు పో నీకు ఉంటాయి కిందికి పోయినంక చింతపండే సరే అయితే పెట్టేసి పోండి హమ్ ఉంటాను హు